ఆహ్ నమస్తే అండి బాగున్నారా.
నమస్తే అండి బాగున్నాం మీరు బాగున్నారా.
ఆహ్ బాగుందామన్ను. చెప్పండి.
ఉమ్ ఇప్పుడు వేసవి కాలం వచ్చింది కదా అండి. ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా.
పిల్లలకు సెలవులుదాండి ఎక్కడికి. పోవట్లేదు అంటే నార్మల్గా వెళ్తున్నాను ఆహ్. ఎక్కువ ఎక్కువ దూరలు పోకుండా ఇక్కడే ఉండి. దగ్గర దగ్గర ఊర్లకి వెళ్ళసి వస్తున్నాను మీరు అండి.
మేము కూడా అంతేనండి. దగ్గర దగ్గర ఉన్న ప్రదేశాలకు పిల్లలుకి. తి తీసుకెళ్తున్నాము ఇంకా ఇంటి దగ్గరే ఉంటున్నామండి.
ఉమ్ బాగా వర్షాలు పడుతున్నాయండి.
ఉమ్ ఇప్పుడు వర్షాలు బానే పడుతున్నాయండి. ఇంకా స్టార్ట్ అయినాయి ఎండ అనేది కొంచెం కొంచెం తగ్గుతుంది. ఇంతకు ముందు ఎండ అయితే ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వరకు ఎండ కాస్తుండేది.
అవునండి మా సైడ్ కూడా అంతే థర్టీ. ఫైవ్ టూ థర్టీ ఆహ్ మధ్యలో కాసింది మరి ఇప్పుడు తగ్గింది. వర్షం అనేది పడుతా వస్తది. పిల్లలగున్నా పిల్లలగున్నా స్కూ స్కూల్ అనేది స్టార్ట్. అంతేనండి స్టార్ట్ అవుతోంది కదా ఇంకా. రేపటి నుం కొద్ది రోజుల నుంచి ముందుకు ఇంకా మీ సైడ్ స్టార్ట్ అయితదాండి పిల్లలకి ఏమన్నా. తీసుకొచ్చారా.
అవునండి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా అండి. అందుకు పిల్లలని. ఇక్కడే జాగ్రత్తగా చూసుకుంటున్నామండి.
ఎండలకి అన్నీ చూసుకొని పెట్టుకొని ఉంటాఅండి బట్టలు అంటే వాళ్ళకి ఇంకా స్కూల్ అనేది స్టార్ట్ అయితుంది కదా.
అవునండి స్కూల్ స్టార్ట్ అయితుంది కదా వాళ్ళకి కావల్సిన బట్టలు అంటా ఇంకేమైనా. బుక్స్ అన్ని తీసుకుంటున్నాను.
అవునండి. మంచిగానే ఉందిలేండి స్కూల్స్ మంచి మంచి స్కూలలో వేయమనండి పిల్లలకి.
అవునండి ఇప్పుడు భవిష్యత్ కోసం బాగా మంచి స్కూల్స్ అన్ని. ఆలోచించి జె జాయిన్ చేపిస్తున్నా.
అంతే అండి పిల్లలు ఏది చెప్తే అది చె వినాలి మళ్ళ. అతిగా చేస్తేగాని మళ్ళా చా ఎంకరేజ్ అనేది చేయకూడదండి.
అవునండి.
ఉ
ఇంకా మీరిప్పుడు ఏం చేస్తున్నరండి పిల్లలకు ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారో
ఏం జాగ్రత్తలు అండి ఏం తీసుకోవాలి
అంటే ఇప్పుడు ఎండలు ఎక్కువగా కాస్తున్నాయి కదా అండి దానికి సంబంధించి ఎమన
ఆ తీసుకుంటున్నానండి వాళ్ళని ఎక్కడ పంపించే కద ఉండదండి బయటికి లోపలే వాళ్ళు ఆడుకునేది లోపలే సెల్లులు చూసేది గున లోపలే బయటికి ఎండలో పోయిది తక్కువ మీరండి
మేము కూడా అంతేనండి ఇప్పుడు ఎండలకి బయటకి తీసుకెళ్లడం లేదు
ఉహు
ఎప్పుడన్న ఇంక విహార యాత్రకులా తీసుకెళ్లి తీసుకొచ్చేస్ ఉంటాం
అవునండి ఓకే అండి విహారయాత్రలు అంటే దూరం దూర ప్రదేశాలకు వెళ్ తున్నారండి
దగ్గర ఉండ ప్రదేశాలకి ఎక్కువ డిస్ డిస్టెన్స్ లో లేకుండా దగ్గరున్న ప్రదేశాలకు మాత్రమే తీసుకెళ్తుంటాం అప్పుడప్పుడు
ఆ మంచిదే చెప్పండి
హాలిడేస్ లో ఇంకా ఇంకా మీ పిల్లలకు ఏమైనా తీసుకెళ్తుంటారా అండి
ఎక్కడికండి తీసుకుపోవాలి
ఇవన్నా గుడిలుకి దేవస్థలాలకి అలా
దేవస్థానం నార్మల్ గా పోతుంటావండి మార్నింగ్ ఈవినింగ్ అట్లా పెద్ద పెద్ద ట్రిప్పుల్ కంటూ పోలేదండి పోతే ఆ పిల్లల్ని యాడండి ఎండలకి వేసుకొని అంతా ఏళ్ళే వాళ్ళే ఉన్నారండి ట్రిప్పులకి మీరు వెళ్ళారండి
మేము వెళ్ళామండి అరుణ్ రీసెంట్ గా అరుణాచలం వెళ్ళామండి పిల్లల్ని తీసు కొని
సరే అండి
అక్కడ గిరిప్రదక్షణ పద్నాలుగు కిలోమీటర్లు నడిచి ఉన్నారండి బాగా జరిగిందండి అరుణాచలం దర్శనం అనేది బాగా జరిగిందండి బాగా అరుణాచలం బాగా ప్రసిద్ధి చెందిన దేవస్థానం కదా అండి ఇంకా మీరు అలా దేవస్థాలాలకు వెళ్ళలేదండి
టీ
అవునండి
ఆ దగ్గర దగ్గర ఉంటే దేవస్థానాలకే అండి
ఓకే ఇప్పుడున్న వేసవి కాలంలో మీరు ఎలాంటి జాగ్రత్ త్తలు తీసుకుంటున్నారు
ఎలాంటివి అంటే నార్మలే అండి బైట్ వాల్ని బైటిక్ పంపించేది ఏముండదు
ఉమ్ ఈ వేసవిలో మీరు
నార్మలే అండి వేసవికాలం అంటే ఫ్రిడ్జ్ లో నీళ్ళు కాదు కాగులో నీళ్లంటాం హలోండి చల్లటి పదార్థాలు దీసుకునేది అంటే నార్ మల్ గా ఫ్రిడ్జ్ వాటర్ గాకుండా నార్మల్ కూల్ వాటర్ అన్ మాట. అలా దీసుకునేది మజ్జిగ దీసుకునేది ఇప్పుడును నేరేడు పండ్లు వోస్సున్నాయ్ నేరేడు పండ్లు తినొచ్చు మామిడికాయలంట
ఉమ్ తాట్ నున్ తాటిముంజర్లని అవన్నీ తింటున్నామండి మీర్ తింటున్నారండి
ఔనండి మేము ఎక్కుగా నీటి శాతం ఎక్కుగా ఉన్న కాలంగ కార్ ఆ దోస
ఉమ్
ఇలాంటి ఫ్రూట్స్ ని ఎక్కుగా తింటున్నామండి.
మంచిదేండ్ అవి తినడం వల్ల
ఖచ్చితంగా తినాలండి అవీ అవి ఈవీ వేసవి కాలమ్ లో
ఆ మంచిదే గదండి ఆ తినడమ్
ఔనండి హే ఎక్కడ్ కైనా బైట్ కేల్ నప్పుడు తలమీద చల్లని బట్ట ఏసుకొని వెళ్ళాల్ ఔనండి ఈ ఎండాకాలంలో
గదోచ్చి నిజమే ఇంకా అంటే ఏ ఆ పోయిన కాలాలు కొద్ది బోల్చుకుంటే ఈ కాలలో ఏవో అంటే జన్ రేషన్ మారే కొద్ది ఎ ఎండలనేది ఎక్కువైతున్నాయండి చానా జాగ్రత్తగా ఉండాల పిల్లలు గుణ అనదే చానా అల్లారైపోతుంటారు మాట్లే వినారు కంట్రోల్ వేట్టుకోవాల
ఔనండి పిల్లల గురించి చాలా జాగ్రత్ ఇప్పుడున్న కాలంలో టెక్నాలజీ వల్ల ఈ పిల్లలు ఎక్కు మొబైల్స్ సూడడం ఎక్కువై ఇట్లా ఎక్కువై ఐపెంది గావాట్టి తా వాటికి చా దూరంగా పెట్టాలి
మీరుగూన పిల్లలకి ఎక్కు మొబైల్స్ ఇయ్యకండండి అలవైటైపోతరు ఇంకా
ఔనండి ఐతే ఇప్పుడు చాలా వరకు తగ్గించేసాము
ఔనా అది మంచి హ్యాబిటండి దూరం బెట్ టీది అ ఏందుకంటర
క్యారం బోర్డు ఇలాంటివి లోప్లా ఇండోర్ గేమ్స్ మాత్రమే ఆడటానికి ఎక్కుగా ఉమ్ చేస్తున్నాను ఔడోర్ గేమ్స్ కంటే
అంతేనండి క్రికెటు మేలు కబడ్డీ మేలు కబడ్డీ అంటే ఆల్రెడీ వాలీబాల్ అంటాం.
ఉమ్. ఎక్కువగా చెస్ అష్టాచమ్మ ఇలాంటివి ఎక్. కో.
రిఫరెన్సస్ అవిస్. అట్లానే మంచిదండి పిల్లలు కూడా బాగుంటారు.
ఉమ్.
ఉమ్. ఇంకేమండి. ఎలాంటి విశేషాలు ఇంకా ఏమైనా తెలుసా ఎండలకి ఏమైనా ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తార. మీకేమైనా ఐడియా ఉంటే.
ఉమ్ మజ్జిగా. ఎక్కువగా చల్లగా ఉండేటివి తాగాలండి. శీతల పా ఎక్కువ పానీయాలు తీసుకో. ఎక్కువ అని వాటర్ ఎక్కువ ఆల్మోస్ట్. తగా వన్ నైన్ టు టెన్ లీటర్స్ వరకు తాగాలి.
అవునండి. అలా అనేసి మళ్ళా జ్యూసులు ఐస్ క్రీమ్లులాంటివి తినకూడదండి.
అలాంటివి ఎక్కువ తాగకూడదు. ఎక్కువగా ఇవే ఫ్చ్ ఫ్రూట్స్ ఎక్కువ తినాలి.
అదే అండి.
ఏమన్నా నిమ్మకాయ జ్యూస్ అలా అదోకటే అట్లా తీసుకోవచ్చండి.
అవును. మంచిదండి ఆరోగ్యానికి అవి తీసుకోవడం వల్ల.
ఉమ్.
ఇంకా అంటే. ఇప్పుడు ఎక్కువ పిల్లలు ఏం చేస్తున్నారంటే ఐస్ క్రీమ్ లు అంట కోకో కోలా అంట మజా. మజా అంట పెప్సీ అంట ఇవన్నీ తెచ్చేసుకునేది ఇంట్లాలో స్టాక్లు పెట్టుకునేది. తాగేస్తున్నారండి అవదానివల్ల. తకు కెమికల్స్ కలుపుతుంటారండి తాగకూడదండి.
అవునండి ఇప్పుడు ఎక్కువ ఇందులో కెమికల్స్ కలుపుతున్నారు ఇవి తెలియక పిల్లలు. ఎక్కుగా తాగేస్తు. తుంటారు దీని వల్ల అనారోగ్య పాలైపోతున్నారు.
నల్కెంత అదే అండి. అది చెప్పాలి నార్మల్ గా బతాయి నిమ్మకాయ ఆవ బట్టిని పిండుకొని తాగ. తాగడం మంచిదండి. దానంత శుద్ధమైంది ఇంకేంది లేదు.
అవునండి.
మీ పిల్లలకు కూడా మంచి మంచి పద్దతులు నేర్పినాను ఇట్లా పెప్సీ అంటే కోకోలు అంటే మా తారలు అవన్నీ తాగకూడదండి.
అవునండి ఎక్కువగా బయటి ఫుడ్. ఇలాంటివి కూడా తినకుండా ఎక్కువగా ఇ. ఇంట్లోనే చేసి పెట్టడం చాలా మంచి దండి పిల్లల్కి
ఇంకా మీరూ ఇవి నన్నారి అవి తాగిపిస్తున్నరంటే అది గుడా మంచిదే అండి
ఆ నన్నారి వన్నీ తాగుతారండి.
మంచిదండి ఆరోగ్యానికి ఎండాకాలం కదా అసలకే అది అక ఈ కాలం దగ్గట్టుగా అన్ని మా ర్తెనే మేలాండి.
అవునండి అలాగే ఫ్రిడ్జ్ వాటర్ తాక్కోకుండా కుండలో పోసిన నీరు తాగాలండి. ఏ ఎందుకంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ వాటర్ ఎక్కువ తాగడం చేస్తున్నారంతా ఫ్రిడ్జ్ వాటర్ అనేద్ తాక్కుడదు. కుండలో నీళ్లు తాగితే చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి.
తేజమున్న ఇంకేమన్న ఐడియా ఉందండి ఇంకేమన్న
ఇంకా ఇంకా ఇంతేనండి నాకు తెలిసి ఇంకా
చాలా విషయాల్ తెల్సుకుందాం అండి థ్యాంక్ యూ అండి
అవునండి ధన్యవాదాలం
ధన్యవాదాలు